హలో హాయ్
వినిపిస్తుందా వాయిసు
ఆ ఇన్నిపిస్తుంది చెప్పు ఎలా ఉన్నారు హలో వినిపిస్తుంది మీరు ఎలా ఉన్నారు
వాయిస్ చిన్నగా ఇన్ వి వినిపిస్తుంది
నాక్ పర్లేదు నాక్ బానే వినిపిస్తుంది మీరు మాట్లాడేది ఎలా ఉన్నారు అని చెప్పింది అంటున్నా
బాగున్నాన్ మీరు బాగున్నారా
సూపర్ మీ మమ్మీ ఎలా ఉంది
బ్యాగ్ గా ఉంది హలో
తిన్నారా
ఆహా లేదు నువ్ తిన్నావా
లేదు వెళ్ళాలి ఇప్పుడు మెసి మరేం చేస్తున్నారు ఏంటి స్పెషల్
లక్ష్మిఈ వాళ్ళ పాప ఫోటో సెండ్ చేయలేదా
ఇప్పుడు ఎవరు అలాంటి వంత సెండ్ చేయరు
అంటే మామూలుగా అంటే అట్లా డెలివరీ అయినప్పుడే వీడియోలు తీస్తారు గదా
అసలు బీర్ ఇపుడు ఫోటోలగా అంటే ఎవరు తీయరు ఇప్పుడే పెట్టరు ఇంకొక టెన్ డేస్ పోతే గానీ తీయర్
ఉ
మ్మ్ జోష్న జోష్న శివ షాపింగ్ కొ సరే
కామెడీ చేయద్దు నువ్వు
శివ వాళ్ళ మమ్మీని తీసుకొని జ్యోష్న శివ షాపింగ్ కి వచ్చారు
య చుడ్లేదా
నేను లంచ్ కెళ్ళిన ఆ టైం లో నేన్ లేను చూడలేదు ఉమ్ ఉమ్
ఇంకేంపోచు సేమ్ అనింటారు సక్సెస్ అయిందనుకొని
ఎందీ ఆ డ్రెస్ ఏసుకొని తిక్కతిక్క గా వస్తా సిమ్ వెట్టారు బస్ ఎప్పుడు
చెప్పాలి
వాళ్లే
అందరూ చూసి షాక్ అయిపోయింటారు ఫొటోస్ సెన్ సెండ్ చేమన్నా చేసినావా
చేయిలా
ఆహ్
ఉమ్
ఫోర్ కేజస్ అంటే ఎతుంటారు
అంటే బేబీ పుట్టగానె ఫోర్ కేజీస్ అంటే ఇంగ ఎట్ంటున్నారె
అంటే ఈ అంటే చాలా లావుగా ఉంటుందా
అవును డుమ్బుగుంటది సర్ చెప్పు ఏం చేసినవ్ ఇంట్ల వంట
వంటన మునగాకు ఫ్రై రైస్ రసం
ఉమ్
హాస్టలేం బెట్టారు
పోవ్ల ఇంగే పోవాలా చెప్పినను కదా
ఉహు లక్ష్మీ లాగనే బొగ్గులాగ బుట్
లక్ష్మీం బానే లక్షణంగా వైట్గా కొంచం చెప్పు చెప్పాలి వాళ్ళయనే వచ్చి ట్టిగా పొట్టిగా ఉంటాడు ఆపిల్లేమి లావుగా పుట్టింది ఎందుకు వల నైనా ఉతడు
ఏమో వాళ్ళ వాళ్ళన వల్న్ వాళ్ళ డాడీ కూడా చిన్నపిల్లప్పుడు అట్లా ఉండొచ్చు కదా
ఏమో మరి
అ
ఉహుం
శ్రావణి అక్కకాల్ చేయలా
చేస ఎత్తల
ఉ జీవిత అక్క నేన చెప్ చెప్పింది ఆ పాపకు పాపనే పుడుతుంది అనేసి నేన్ చెప్పలేదు మళ్ళీ ఫీల్ అయిపోతుంద అనేసని
ఉమ్
ఉమ్మ్
ఉమ్ ఎందుకు ఫీలవడంలో ఫస్ట్ బేబీ దాంట్లో ఎందుకు ఫీల్ అవుతారు
ఆమె ఫస్ట్ బాబు కావాలనుకుందంట లక్ష్మీ
అయ్యాయో వారేసుడు వారసన్
స్టోర్లో జోస్నా, శివ వస్తే అసల్ షాక్ అయిపోంటారు. ఆ పాప ఏజ్ ఎంత ఈ అబ్బాయి ఏజ్ ఎంత అనేస్
దానివల్లనే షాక్ అయింటారు గానీ ఇంగేం దేన్ గురించి అసల్ నేనైతే చూడ్లేదు ఆళ్ళంద ధైర్యంగా వచ్చారప్ అబ్బ సామి గ్రేట్ అసలు నేను ఏదో తలెత్తుకుని తిరగలేను బయట
పోనీలే సక్సెస్ఫుల్ చేసుకున్నారు అచ్చాలు
బ్లాంక్
రేపూ రేపూ ఇక్కడ వచ్చేసి భూమి పూజ అంటే టెంపులూ కడ్త ఉన్నారూ
హలో ఇక్కడ మా ఊర్లో మా ఊర్లో ఆ కార్ రాములవారి గుడి. ఉఫ్ఫ్ అందుకు భూమ్ పూజ చేస్తా ఉంటే మా అమ్మ వోచ్చేసి రైపు వెళ్తావా అనిం ది వెళ్ళనన్ చెప్ప
మ్ అలాంటి మంచి చెడులక్ పోక్పోతే ఎట్లా
ప్తయ అంటే అట్ల కాదు అది పిరియడ్సూ టైంమైయింది. మళ్ళ అక్కడ పీరియడ్ అయితే ఎట్లా ఆమా ఏం చెప్తా ఉంది ఆ అట్లా భూమ్ పూజ చేసే టప్పుడు ఊర్లో ఎవరే గాని కాకూడ్దంటా అని చెప్తా ఉంది. అయ్యేదానికి దానికి ఎవరేం చేస్ స్తారు అయ్యేదానికి కాన్దానికి హలో హలో!